హలో హాయి
హాయి నమస్తే బాగున్నారా
హా బావున్నా బావున్నావ నువ్వు
ఆ బావునా ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇంతక ముందే తిన్నా తిన్నావా
హా అప్పుడే తిన్న
ఆ ఏం కర్రీ
బ్రింజల్ మీది
మాది సాంబారు అండు ఆ టమాటో చట్నీ అండ్ గోంగూరా చట్నీ
వావ్ బాగుంటది
ఆ మూడు కలిపి తినేసరికి ఎట్లా ఉందో తెలుసా ఆ గుడిలో భోజనం పెడతారు కదా అట్లా ఉంది ఎస్ సం టైమ్స్ నాకు అయితే అమృతం లాగే అనిపిస్తది
ఓకే ఎంజాయ్ క్యారియన్
కాదు ఇంట్లో వండిన ఫుడ్ కొన్ని కొన్ని ఐటమ్స్ అదే నేను ఇప్పుడు నీ కు అదే విషయం చెప్దాం అనుకుంటున్నా నేను హాస్టలో ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఇ ఇంట్లో తింటే నార్మల్ యావరేజ్ అనిపించేది తింటే తింటలే మమ్మీ ఊకే ఇదే నానే దాన్ని కానీ హాస్టల్ లో నేను స్టడీస్ అప్పుడు హాస్టల్ లో జాయిన్ అయినక్క ఆ ఫుడ్ తినంక ఇక అప్పుడప్పుడు ఇంటికి వస్తా కదా ఇక అప్పుడు తింటే వా అమృతం మమ్మీ చేతి ఇట్లా ఉంది ఏంటి స్టార్టింగ్ నేను ఏమో అనుకుంటననిగాని హాస్టల్ ఫుడ్ తిన్నాక తెలిసొచ్చింది అమ్మ చేతి వంట విలువా అనిపించింది
అంటే మీరు అంతాక ముందు తినకపోయే వాళ్ళ సరిగ్గా అమ్మ చేస్తే
తినేదాన్ని కానీ నాకు అంత ఏం అనిపించేది కాదు అక్కడ ఫుడ్ అంత ఘోరంగా దారుణంగా ఉంది అ అని దానికి అర్థం అన్నమాట
ఆ ఇప్పుడు తెలుసివచ్చిందా మరి
ఇప్పుడు తెలిసొచ్చింది ఒ క్క మెతుకు కూడా వేస్ట్ చేయను అంటే తిన్నా ఎంత తింటానో అంత వేసుకుంటా అన్నట్టు వేసుకొని వేస్ట్ చేయడం అట్లా ఉండదు
ఓకే వెయిట్ గెయిన్ అయితారెమో అని బాధ పడతారా ఏమన్నా మీరు
అవును అందుకని నేను ఆ అంటే ఆకలిని మా చూకొని అట్లా ఏం ఉండను తినాలనిపిస్తే తింటా రైస్ కొంచెం తిన్నా కూడా సిరిదిర్లు అవి ఇవి తింటాం
ఉమ్ ఆహ్ శివేదా. బాగా మీరు అదే మీ కదండి.
అవును అంటే నోరు సరిగ్గా ఉండొద్దు అన్నట్టు ఏదో ఒకటి. నా నములుతనే ఉండాలి. తెచ్చేవాళ్ళు మా డాడీ తెస్తారు కదా అంటే బయటది అని చిరుదింలు అంటే కురకురేలు చిప్సులు కాదండి.
ఆహ్.
ఇంట్లో ఉండే పల్లీలు గాని. ఆహ్ లైక్ దోశలు రైతే ఇంకా ఉమ్ దోశలు. పిండి ఇడ్లీ పిండి మిగిలితే నేను పునుగులు ఇంకా ఇన్స్టాంట్ దోశలు ఇలాంటివి చేస్.
మీకు వస్తాదా వంట.
అంటే పెద్ద ఐటమ్స్ రాకపోయినా ఇలాంటి స్నాక్స్ టిఫిన్ ఐటమ్స్ చేస్తాను నేను.
ఓకే గుడ్ గుడ్.
మీకొచ్చా.
ఆహ్ పర్లేదు చేస్తా కొంచెం కొంచెం.
ఆహ్ కొంచెం కొంచెం. ఓకే ఓకే.
ఆహా బా బా ఇప్పుడు నాకు ఇంకా తెలిసొచ్చి ఈ రోజు అయితే. నాకు అమృతం లాగానే అనిపించిందండి ఈరోజు తింటే.
అవునా అండి మా అమ్మ కూడా ఫుల్ మంచిగా చేస్తది.
ఇప్పుడు చెయట్లేదా మరి.
అదే చేస్తది అని చెప్తున్నా. ఇప్పుడు చేయట్లేదు అంటే నేను ఇప్పుడు లేను దూరంగా ఉన్నా.
అయ్యో పెళ్లేపోయిందా.
యా.
ఆహ్. అదే మరి మీరు అప్పుడప్పుడు పుట్టింటికేళ్తారు కదా. అన్మ్యారీడ్ సింగిల్ అండి.
సింగిల్గా ఉంటారా మీరు ఎప్పుడు.
ఉమ్ యాస్.
ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మరి.
ఎప్పుడు అంటే ఇంకా నాకు ఫైవ్ ఇయర్స్ టైం ఉంది.
ఫైవ్ ఇయర్సా వామ్మో.
ఫైవ్ ఇయర్స్ ఏం కాకపోయినా త్రీ ఇయర్స్ అయితే టైం ఉందండి.
అక్కడ పై సిచ్యువేషన్ చూడాలా ఇంట్లో అందరిని అట్లా ఇబ్బంది పెట్టొద్దు. పేరెంట్స్ ని కూడా.
నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు నేను ఆహ్ ఇంకా అంటే నాకు సిస్టర్ ఉందానమాట. అంటే వాళ్ళదైపోయినాక చేసుకోవాలి.
ఆహ్ ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారండి మీరు.
ఎలాంటి క్వాలిటీస్ ఏం లేవు గాని ఏం.
ఆహ్ చెప్పండి మాట్లాడండి మాస్తారు.
ఏం కర్రీ మీరు చేసుండ్రు ఈ రోజు.
చెప్పాను కదండి బ్రింజాలని వంకాయ.
అవును ఇది వంకాయ అంటే కర్రీల లెక్క చేసిన్రా లేకపోతే రౌండ్గా కోసి వాటికి పై ఘాటు వేసి ఇట్ల చేసిన్రా
వాట్ గుత్తి వంకాయ అంటున్నరా?
ఏదో ట్రెండ్ అయితుంది కదా ఇన్స్టాగ్రామ్లో ఎలా అంటే ఇప్పుడు పొడువుగా కోస్తం కదా పొడువుగా కాకుండా రౌండ్ రౌం డు కోస్తరు కదా చెక్కలు
హా
అట్ల కోసి వాటి మీద ఇంటూ ఇంటూ గాడ్స్ ఎయ్యాలె ఇప్పుడు మ్యాంగోని ఎట్లా చిన్న చిన్న బైట్ కోస్కుంటమో చిన్న పిల్లల్ తినేటప్పుడు
ఆ
అట్ల వీటి మీద కోసి ఆ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, మస సాలా ఇవన్నీ ప్రిపేర్ చేసు కున్న మసాలా దానికి పూసి పెనం మీద చేపను కాలుస్తాం కదా అట్లా వం
అట్ల కాల్చి పెరుగుల ఏస్కోవడమా
పెరుగులో వేస్కోకున్నా ఇట్లనే అన్నంలో తినడం. పెరుగులో వేస్కుంటే అది ఇంకా వేరే టేస్ట్ పెరుగులో వే వేస్కోకుండా డైరెక్ట్ అన్నంలో వేసుకుంటే అది వేరే టేస్ట్
ఓకే ఓకే
ఆ ఇది ట్రై చేశారా అంటున్న
లే ఇంకా చెయలేదు చెయ్యాలి మరి ఎప్పుడన్నా
అవునా నాకు రోటీ చట్నీస్ ఎక్కు ఇష్టం అండి అంటే కర్రీస్ తింటాను. మా అక్క ఉంటారు దీ తను అయితే ఏం కర్రీస్ తినదు ఈవెన్ ఉల్లిగడ్డలు ఉంటే కదా కర్రీలో వేస్తాం అవి ఎట్లాగో మగ్గిపోతయి అయినా గుడా వాటిని తీసేస్ స్తది. వట్టి నూనె నూనె తింటదన్నట్టు అట్ల ఏం పోషకాల్ వస్త
అట్ల బలం రాదు కదండి హెల్దీగా ఉండరసల్
అవును నేను చెల్లగని నేను అక్ అక్క లెక్కుంటా మా అక్క చెల్లి లెక్కుంటది. లావలే కాదు హైట్ తనకన్నా కొంచం పర్సనాలిటీ ఉండది కాబట్టి నన్ను అక్క అన్ టరు తనని చెల్లె అంటరు. ఏమో కని ప్రతి ఇంట్లో అయి తే ఇప్పుడు జెన్యూన్గా నార్మల్గా చూస్కుంటే అక్క చెల్లె అయితుంది చెల్లె
యా యా అవును కరె
మ్ మీ ఇంట్లో గుడా అలాగేనా
ఇంట్లో అయినా అంతే ఉంటది.
మ్ ఇగ అందరచ్చి ఈ చెల్లెళ్ళను నువ్వు అక్కన నువ్వు అక్కన అంటే తల ఎటు పెట్టుకోవాలో అ
అవునా తల ఏడ పెట్టుకుంటవ్ మరి పులి నోట్ల పెడ్తవ.
అట్ల కాదండి.
నీకే మంచిది కదా అక్కా అంటే
అన్ నాక్ ఇష్టం లేద్ అట్లా నేన్ అంటే నేను అట్లా అంత లావుగా కనిపిస్తున్ననా అని అనిపిస్తది నాకు
లావుగా అని ముఖ్యం కాదు ఫేస్ రీడింగ్ అట్ల అవన్నీ ఉంటయి. దాని కన్నీ
ఫేస్ రీడింగా ఆహా
ఆహ్.
మీకు. చెల్లే మీకన్నా పెద్దగా అనిపిస్తదా అయితే. మీరు మీరు మ్యారీడేమో మీరే చిన్న పిల్లలాగా అనిపిస్తు.
యా నేను చిన్న పిల్లలగుంట నాకు ఇప్పుడు నన్ను స్కూలా. ఆహ్ స్కూల్ టెన్త్ క్లాస్ అన్న నమ్ముతారు అందరు. ఆహ్ టెన్త్ క్లాస్ అన్న నమ్ముతారు ఇంటర్ అన్న నమ్ముతారు.
మీ చెల్లెని మరి.
ఆహ్ సంగతి నాకు తెలియదు నన్ను చెప్ నాకు చెప్పారు కదా వాళ్ళు. నేను చెప్తున్నా మీకు అంతే వా తననేమన్నారో నాకు తెలియదు ఇంకా.
అం.
అంటే మా వాళ్ళు మా పక్కన మా. పక్కన నైబర్స్ వాళ్ళు నన్ను చూసి ఇట్లా అంటారు మీ అంటే పోల్చుకోరు మీ చెల్లె ఇట్లా అట్లా. అట్లా కాదు నేను చూస్తే ఇట్లా చిన్న పిల్ల లాగా ఉన్నావ్ మంచిగా ఇట్లా ఎవరైనా స్కూల్ కి వెళ్తా. కాలేజ్ కేళ్త అమ్మాయి అని నమ్ముతారు అని అంటారు అట్లా.
అవునా ఆ టైమ్ లో మీరు చాలా సంతోషపడతారు అనుకుంటా.
నేను సంతోషపడతాను కాబట్టి సంతోష పడతారు. ఏజ్ తక్కువగా ఉంటే వాళ్ళు తక్కువ సంతోషపడతారు కానీ.
ఎవరైనా ఎక్కువ అంటేనే కదా. బాగా అయితది తలెట్టు పెట్టుకోవాలో అర్దం కాదు. పులి నోటిలో పెడితే ఏం మాట అండి అది బతుకుతారా ఎవరైనా.
పులి అంటే అయ్యప్ప అయ్యప్పంటనే పులి.
అవునా సరే సరే పెడదాం మరి.
రేషన్.
మేము ఈ రోజు టమాటో కర్రీ చేసాం కదా నాకు రోటీ చట్నీస్ ఇష్టం అన్నట్టు.
అవునా మిక్స్ పట్టినది తిన్నాదా ఎలర్జీ ఆహ్ మిక్స్. మీక్స్ పట్టినవి తిన్నదా మిక్సి గ్రైండర్.
ఆహ్ అవును మీకేల తెలుసు.
అరే. ఎవరేన చేసుకుంటారు కదా మిక్సీ గ్రైండర్ పట్టుకుంటారు రోటీ చట్నీ అంటే రోటీ చట్నీ అంటే దానీలో దంచు. తరు మిక్సీ గ్రైండర్లో పట్టేవి చట్నీస్ ఓకే.
ఎస్ నేను. మా సిస్టర్ టమాటా చట్నీ చేసింది అయితే ఆహ్ అంత టేస్ట్. బాలేదు అని చెప్పిన అయితే ఎందుకు అంటే మిక్స్. మిక్సీ పట్టినవు అందుకేనే అన్న.
ఆహ్ ఏమన్నాది పో తిట్టిందా.
ఆహ్ తిట్టింది ఆహ్ రోకలిలో. ఆహ్ చేసే అంత నాకు టైం లేకుండే అని చెప్పింది కానీ రోకల్లో దంచుతేనే కదా చాలా టేస్ట్ వస్తది.
మరి దచ్చోచ్చు కదా నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అప్పుడప్పుడు.
నేను అవైలబుల్ గా లేకుండే నేను మూవీకి వెళ్ళాను.
ఆహ్ వావ్ ఏ మూవీకి వెళ్ళారు మీరు.
పెద్ది.
పెద్దియా బాగుందా.
బాగుందండి ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి.
ఊరి కోసమా.
ఉ
ఆహా కామెడీస్ సీన్స్ అట్లా ఫ్యామిలీ అంటనే ఏమనున్ దాని దాంట్లో
అట్లా ఏం లేదు కానీ ఆ మన ఊరి కోసం, దేశం కోసం అట్లా చెయాలి ఆ తే మళ్ళీ పుడితామ ఏం టి అన్నట్టు ఉమ్
సాంగ్ కు సాంగ్ బావుంటంది ఒకటే సాంగ్ బావుంటది కదా దాంట్లో
ఒక సాంగ్ లేదు త్రీ సాంగ్స్ హిట్ అయినాయి.
అవునా
రై రై రరా ఒకటి ఇది హె అదే అమె హీరోయిన్ తొట ఒకట్టి ఏం కొట్టి ఐటమ్ సాంగ్ ఒకటి ఏం తిన్నావు ఆ ఎస్ అదే అదే అవునవును అదే ఆ అదే అండి బాన్
త్రీ గోన్ త్రీ సాంగ్స్ ఏ ఉన్నాయి దాంట్లో
ఆ ఇంకోటి కొంచెం ఏడుపుసాంగ్ ఒకటి వస్తది. అది ఏమి హిట్ కాలే గాని ఒకటి హ ఐటమ్ సాంగ్ ఉంది. అందులో శ్రుతి హాసన్ ఉంది.
అవునా హీ హీరోయిన్ ఎవరండి కొత్తగా ఉంది ఎవరు తను?
తను శ్రీదేవి అమ్మయి కదా
శ్రీదేవి
జాన్వీ కపూర్ అందలా లో అహో అహో దయం
వాళ్ళ క్ వాళ్ళ డాటరా?
అవును తను చనిపోయింది గదా
ఆ తెలుసు వాళ్ళ ఆట రా అంటున్నా.
ఆ వాళ్ళ డాటరే తక్కువ ఉంది తన పాత్ర ఓన్లీ సాంగ్ మందము స్టార్టింగ్ కొంచెము లాస్ట్ ఎండింగ్ మ్యారేజెస్ మన టైమ్లా కొంచెం అట్ల
అ
ఆ అసలు ఉండదు మొత్తం హీరోనే కుస్తీ పోటీ, క్రికెట్ ఓ రన్నింగ్ అన్ని గేమ్స్ ఉంటాయి అన్నట్టు
అవునా
మ్ సరే అండి మరి
టు వన్ మడియూ ఉంది ఉంగా